అ
హలో బావున్నావ
ఆ బాగున్నా మండి మీర బాగున్నార
ఉమ్ బాగున్నా ఏం జేస్తున్నావ్
నేనా నేను టెక్నాలజీ గురించి ఒక ఆర్టికల్ చ చదువుతున్నా
మంచిగా అండి టెక్నాలజీ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా
అవును టెక్నాలజీ మన లైఫ్ ని చాల ఈజీగ చేసింది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలా తెలుసుకోవాల అనిపిస్తుతోంది కాబట్టి ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నాను
ఉ నిజమె ఇంకా స్మార్ట్ ఫోన్స్ లేకుండ ఇప్పుడు లైఫ్ అసలు ఇమాజిన్ చేయడం చాల కష్టం కదా
చాలా కరెక్ట్ ఎందుకంటే కాల్స్ మెసేజెస్ ఆన్లైన్ క్లాస్ స్ షాపింగ్ అన్ని ఫోన్ లోనే చేస్తున్నాం కదా మేము ఈ మధ్య అంతా
ఇంక మరి టెక్నాలజీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటని అనుకుంటున్నావు
నాక్ తెల్సి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే టెక్నాలజీ ద కమ్యూనికేషన్ అది వల్డ్ వాళ్ళతో ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవ్వచ్చు త్రూ నెట్వర్క్ టూ టెక్నాలజీ చి కదా
వాళ్ళ ఎక్కడున్నా గూడ ఈజీగ ఫోన్ చేసు చేసుకని ఏమైనా చూసేవి ఉంటేవి చూడొచ్చు ఎవరితోన మాట్లాడేవి ఉంటే మాట్లాడుకోవచ్చు నిజ కని అది మంచి బెనిఫిట్
అవును వీడియో కాల్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కనీ ముందు మేము అ చేయలేము కానీ ఎప్పుడు మాకు వీడియో కాల్ ఉంది ఎవర్నన్న మిస్ అవుతున్నాం అంటే వీడియో కాల్ చేసుకొని డిస్టెన్స్ లో ఉ అప్పుడ్ చూసుకోవచ్చు కదా
ఉ అవున్ నిజమే
అ
ఇంకా ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ రోల్ ఏంటి
ఆ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ లో కూడ చాల ఇంపార్టెంట్ ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ ఎలక్ట్రానిక్ బుక్స్ అని వస్తాయి అంటే త్రూ ఫోన్స్ లో మేమ్ చదవడము అండ్ ఎడ్యుకేషన్లో వీడియోస్ స్టూడెంట్స్ కి చాల అంటే చాన హెల్ప్ పవుతాయి కదా చేస్తాయి కదా బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు ఏమైన్నా యూట్యూబ్ లో నుంచి చూస్ కొని ప్రాక్టీస్ చేసుకొని ఈ వీడియోస్ ద్వార అంతా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా
ఇంకా టెక్నాలజీ అంటే ఇంకా క్లాసెస్ లో డిజిటల్ బోర్డ్స్ అవంతా పెట్టేసి ప్రాజెక్టర్స్ ఇవంతా అటెండెన్స్ గూడా ఫోన్స్ లోనే వచ్చేటట్టు స్కాన్ జేసి అటెండెన్స్ వేయడం ఇవంతా వచ్చేసినాయి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇవంతా వచ్చేసినాయి
మ్మ్ అంతెందుకు కోవిడ్ టైమ్ లో టెక్నాలజీ మాకెంత చ ఎంత యూస్ఫుల్ అయింది
మ్మ్ చాలా యూస్ఫుల్ అయ్యింది అసలు ఆన్లైన్ లన్నింగ్ వాళ్ళ స్టడీస్ కంటిన్యూ అయ్యాయి అప్పుడు ఆన్లైన్ లేకపొయింటే ఇంగ టూ ఇయర్స్ వేస్ట్ అయిపొయిండు
హ్మ్ ఇంకా
ఏమన్న టెక్నాలజీ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్డ్వాంటేజెస్ ఉన్నాయి ఇంకా ఏమ ఏముంటాయి డిస్ అన్వాంటిస్ ఏమన్నా ఉన్నాయా
ఇంకా డిస్డ్వాంటేజెస్ అంటే మాకు ఫస్ట్ ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే మొబై అడిక్షన్ అదొక బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట చిన్నపిల్లల్ నించి పెద్ద వాళ్ళ వరకు మొబైల్ అడిక్షన్ అనేది చానా అంటే చాలా పెద్ద ప్రాబ్లం
నిజమే చాలా మంది స్క్రీన్ టైమ్ ఎక్కువగా చూస్తున్నారు ఆ వాళ్ళతో కంపారిజన్ ఎందుకులే నాదే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటుందనుకో ఇన్స్టాలో
అదే దాని వల్ల మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కదా
ఉమ్ మెయిన్ గా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి సైట్స్ అంట చిన్న పిల్లలకి అనంత్ తినిపియాలంటే ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి అనం తినిపించకుండా అట్లా మొబైల్ అడిక్ట్ అయిపొయినారు ఇంకా ఐ స్ట్రైన్ అంట స్లీప్ ఇష్యూస్ కూడా చానా టె
అవును ఖచ్చితంగా ఈ ఐస్ ట్రైన్ అనేది వస్తుంది అండ్ నైట్ టైమ్స్ అనేదిక్ పన్కోరు అడల్ట్స్ మీద ఎక్కువ ఇది ప్రెజర్ పడుతుంది మొబైల్ ఇంపాక్ట్ ఉంటుంది మొబైల్ వల్ల ఇది ఒక పెకగ్ పెద్ద డిస్అడ్వాంటేజ్ అన్నమాట
అవును ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ఏమనుకుంటున్నాం అంత అదంతా ఎక్కువ ట్రెండ్ లో ఉంది గదా అది ఇప్పుడు
ఏయా ఈ ఇంక ఏముంది ఏ ఐ ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఏ ఐ వల్ల చానా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి
ఇంగా చార్ట్ బుట్స్ అంట విచువల్ అసిస్టెంట్స్ అంట అన్నీ ఏ ఐ ఎగ్జాంపుల్స్ కదా
అవును ఏ ఐ వల్ల వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అంటే ఏ మేమి హ్యూమన్ మాన్యువల్ యాక్టివిటీస్ అనేది చానా స్లోగానే వెళ్తుంది కంపార్జే చేస్కుంటే ఏ ఐ నించి కానీ ఏ ఐ వల్ల మన ఫాస్ట్ గా కంప్లీట్ చేయచ్చు వక్స్ ఇదొక ఫిట్ ఏ ఐ వల్ల మాకు
అని డిజిటల్ వర్క్స్ కొంచెం ఫాస్ట్ గా చేస్తుంది కానీ హ్యూమన్ వర్క్స్ అంతగా చెయ్ లేదు అవింట్లో చేసుకునే పలి పనులంతా ల్లగానే చేస్తుందది
అవును కానీ దాని వల్ల జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు కదా అందరు
ఉమ్ అవును అసలు చాలా కంపెనీస్ లో అసలు తీసేస్తన్నారు ఫ్రెషర్స్ ని ఈ ఎక్స్పీరియన్స్ వాల్నే తీసేస్తన్నారు
ఉమ్ కానీ దానివల్ల మాకు కొత్త ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి.
అవును మరి అది కూడా కరెక్టే కాని ఉన్న వాళ్ళని పీకెస్తే ఏం వస్తుంది ఇంకా సోషల్ మీడియా టెక్నాలజీస్ లో మంచి ఇంపాక్టా లేదా చె చెడు ఇంపాక్ట్ ఏమన్నా ఉందా
రెండింటికి ఎగ్జాంపుల్స్ ఉండాయి
అంటే ఎట్లా
ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా షేర్ చేయొచ్చు కానీ మిస్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు ఎం ఎంత గుడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అంత ఫాస్ట్ గా మేము షేర్ చేసుకోవచ్చు. కానీ మిస్ ఇన్ఫర్మేషన్ ఎంత మాకు వ స్తుందో అంతే త్వరగా కూడా అది స్ప్రెడ్ అవుతుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అందరి కి
నాన్ రూమర్స్ అజంషన్స్ ఇవంతా సోషల్ మీడియా వల్లనే కదా వ చ్చేది
అవును సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి కానీ చానా బ్రైన్ పెట్టాలి దానికి ఇవి అంటే సింపుల్ గా యూస్ చేసుకొని మనం మనంతకు మనం సఫర్ అవుతాం సోషల్ మీడియా పైన ఎక్కువ ఆధారపడితే మేము
అవును కరెక్టే మరి ఆన్లైన్ షాపింగ్ గురించి ఏమనుకుంటాన్నావ్ ఏది బెస్
ఆన్లైన్ షాపింగ్ అంటే నాకు తెలిసి ఆన్లైన్ షాపింగ్ వల్ల కన్వీనియంట్ ఎక్కువ ఉంటుంది కదా చాలా అంటే చాలా కన్వీ నియంట్
మ్మ్ అది కూడ కరెక్టే ఇంట్లో నుంచి ఆర్డర్ చేయొచ్చు ఎప్పుడన్నా ఆర్డర్ చేసుకోవచ్చు ఏ టైమ్ లో అన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం బయట పోవాల్సిన అవసరం కూడా ఉండదు.
మెయిన్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి కదా
చానా ఉంటాయి ఇంకా టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ కూడా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఆ ఫోన్స్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మని
అవును యూపిఐ పేమెంట్స్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అన్ని సెకండ్స్ లో అయిపోతాయి చానా త్వరగా త్వరగా అయిపోతాయి ఏది ఉండదు టెన్షన్ ఉండదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడవు తుంది ఎప్పుడు వేదాము అని చెప్పి ఇలా
ఉమ్ అవును అసలు క్యూ లో నిలబడాల్సిన అవసరం కూడా తగ్గింది.
అవును కరెక్టే
ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుందని అనుకుంటున్నావు ఏమన్నా ఐడియా ఉందా
నాకు తెలిసి ఇప్పుడుండే టెక్నాలజీని చూస్తాంటే దీనికన్నా ఎక్కువ స్మార్ట్ డివైజెస్ వస్తాయి అనుకుంటున్నా నేను
కరెక్టే ఇంగా ఇప్పుడే మొత్తం మ బాగా టెక్నాలజీ వచ్చేసింది దాని ద్వారా స్మార్ట్ హోమ్స్ అండ్ స్మార్ట్ సిటీస్ అన్ని చేసినాయి దనీకి ఎగ్జాంపుల్ స్మార్ట్ హోమ్స్ స్మార్ట్ సిటీస్ వస్తాయి
అవును అవును ఆటోమేటిక్ సిస్టమ్స్ ఎక్కువ అయిపోతాయి
ఉమ్ అవును మొత్తం రిమోట్ కంట్రోలింగ్ ఫ్యాన్స్ అంట స్విచెస్ వాయిస్ కమాండ్స్ ద్వారా అన్ని అయితాయి
అ ఉమ్ ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ దీని గురించి విన్నావా
విన్నా చాలా సార్లు విన్నా చూసినా కూడా అప్పుడప్పుడు రీల్స్ లో చూసినా యూట్యూబ్ షార్ట్ లో చూసిన చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అస్సలు అం టే సి ఆటోమేటిక్ టిక్ సిస్టమ్ అంటే కొంచెం సేఫ్ డ్రై డ్రైవింగే ఉంటుంది కదా
నాకు తెలిసి ఇది ఫ్యూచర్ లో కామన్ అయిపోవచ్చు
టెక్నాలజీస్ పట్టి చూస్తాంటే అసలు కామన్ అయిపోతుంది చాలా పాజిబుల్ చ స్ ఉన్నాయి వీటికి
అ ఇంకా స్టూడెంట్స్ టెక్నాలజీని ఎలా యూస్ చేయాలి చెప్పు కొంచం చుత్తవ
ఉమ్ స్టూడెంట్స్ లర్నింగ్ కోసం కొంచెం ఎక్కువగా యూస్ చేయలీ ఇప్పుడు వీళ్ళు అడిక్షన్ అయి అడిక్ట్ అయిపోతున్నారు గేమ్స్ కి రీల్స్ కి అట్లా కా కాకుండా స్టడీ పరంగా మంచిగా యూస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది
ఎప్పుడు చూసినా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా స్టడీస్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా చేసుకు చూసుకుంటే బాగుంటుంది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది టెక్ క్నాలజీ
ఉమ్ మనకి సైబర్ సెక్యూరిటీ గురించి ఏమైనా తెలుసా
ఆ సైబర్ సెక్యూరిటీ అంటే పర్సనల్ డేటా ప్రొటెక్ట్ చేయడం కదా అది చాలా ఇంపార్టెంట్ కదా
అది కూడా కరెక్టే స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ యూస్ చేయాలి లేకుంటే హ్యాక్ చేసేస్తారు ఫోన్స్ అంత
ఇంకా అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకూడదు
అదే మోస్ట్ కామన్ అయిపోయింది మేము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తానము ఓటీపీ చె పండి ఇట్లా అట్లా అంటారు అంతా ఉమ్ అవంతా సేఫ్గా చూసుకోవాల
ఆ మన టెక్నాలజీ లేకుంటే ఒక వీక్ ఉండగలవా నువ్వు
చాలా కష్టం అసలు ఉండేకి ఎట్లా వర్క్ వర్క్ ఉంటుంది ఏమన్నది ఏం డౌట్ వచ్చినా చాట్ జీపిటికి ఇవ్వాలా ఇంగ తౌట్ చార్జిపిటీ ఇంగ ఉమ్ వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఏం అర్ధం కాదు
అది నిజమే ఫోన్ లేకుంటే ఒక రోజు కూడా టిఫికల్ గా ఉంటుంది
ఉమ్ అవును నిజమే కానీ టెక్నలజీ ని బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్ గా యూస్ చేయాలన్నమాట మనం కూడా
అదే ఇంపార్టెంట్ పాయింట్
ఉమ్ సరే అయితే లంచ్ చేసేసి నేను మళ్ళీ చేస్తా
ఆ సరే అయితే బాయ్
బాయ్